హలో హాయ్
హాయ్ అండి
ఎలా ఉన్నారు
ఫైన్ ఫైన్ మీరు
ఉమ్ బాగున్నాను
తిన్నారా
ఆ తిన్నానండి మీరు
తిన్నం
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇందాకే మా ఫ్రెండ్స్ తో మాట్లాడాను
హ
ఓ మీరేం చేస్తున్నారు
సోషల్ మీడియాతో గడుపుతున్నారండి
సోషల్ మీడియా ఎక్కువ వాడొద్దండి దానివల్ల మనం చేయాల్సిన పని అనేది చేయ్యకుండానే అయిపోతుంది
దాని వల్ల కూడా ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కదా రీసెంట్ గా ఏమైందంటే మాకు క్లాస్ లో ఒక అంటే ఇప్పుడు ఏ ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా ఏదనా ఒక ప్రాప్ ఇస్తే అది లేని ఫోటోని కూడా అవును అన్నట్టుగా సృష్టిస్
ఆ
మరి ఒక అబ్బాయిలు ఏం చేశారంటే ఆ అబ్బాయి ఫ ఫోటో ఇచ్చేసి ఒక అమ్మాయిని ప లాడ్ చేయనట్టుగా ఏదో సథింగ్ సాంగ్స్ ఇచ్చేసేసి చేశారు అది జనరేట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్ గా పెట్టసార అనమాట
ఆవు
పబ్లిక్ గా పెట్టేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్యాకల్టీడస్ని తప్పుగా అంటుంటారు కదా ఇంకా వాళ చదువుకోని పేరెంట్స్ అయితేనా అది నిజమే అన్నట్టుగా నువ్వు కాలేజీ దం చెబతున్నా అలా ఇలా అంటుంటారు కదా కుద చదువుకున్న వాళ్ళయితే అర్థం చేసుకోగలరు అది ఏయలే అనేసి ఇప్పుడు కొన్ని అది ఏ నిజమా అని కూడా
ఆ ఇప్పుడు ఏఐ జనరేట్ చేసినా కూడా చాలా ఆల్మోస్ట్ రియల్ గానే ఉన్నట్టున్నాయి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఇది రియల్ ఆ ఏఐ ఆ అని
ఔను ఏఐ టెక్నాలజీ పెరిగే కొద్దీ సంతోషపడాలో బాధపడాలో అర్థం కాదు చాలా జాబ్స్ కూడా రీప్లేస్ అయిపోతున్నాయి ఇంకా వాడు కంపెనీ వాడు కూడా ఇంకేమనుకుంటాడు ఇంకా ఇరవై ముప్పై మంది చేసే పని ఒక ఏఐ అంటే ఒక రోబో చేసేస్తుంది నేను వీళ్ళందరికీ ఎందుకు జీతాలు ఇవ్వాలి అనేసి అలా చాలా మంది తీసేయడం కూడా జరుగుతుంది ఉమ్
ఏఐ అన్ని రీ రీప్లేస్ చేస్తాంది
కానీ ఆ ఆ ఏఐ ఏం కనుక్కోయింది ఒక హుమెనే అది హుమెన్ ఇంటెలిజెన్స్ వల్లనే కదా అని అనుకోరు ఏ
మనం దానికన్నా అంటే ఇప్పుడు ఎట్లైనా ఏఐ ని యూజ్ చేయాలంటే ఇక్కడ మంచి కావాలి కదా
ఆ
అంటే ఎక్కువ చాలా మందిని తీసుకోకుండా కొంతమందినే తీసుకొని మిగతా వాళ్ళందరినీ తీసేస్తున్నారు
ఔను
నేను రీసెంట్ గా చూసాను ఒక రీలు వచ్చేసి ఆ ఫోన్ ఎక్కువ అంటే కొంచెం పడుకొని చూస్తారంట అట్లా పడుకొని చూడడం వల్ల కళ్ళు అనేది అంటే సైట్ వచ్చేసింది అనమాట సైట్ అంటే నా నార్మల్ సైట్ కాదు ఇంకా కళ్ళే పని చేయకుండా అయిపోయింది అట్లా ఎందుకయిందంటే మనం ఇప్పుడు ఇట్లా ఏదైనా రీల్స్ చూస్తా ఉన్నప్పుడు ఐస్ అనేది ఎక్కువ బ్లింక్ చేయమంటాం ఫోకస్ గా చూస్తాం కాబట్టి నార్మల్ గా వన్ మినిట్ కి త్రీ టు ఫిఫ్టీన్ టైమ్స్ బ్లింక్ చేస్తాము రీల్స్ చేయడం వల్ల సెవెన్ టు ఎయిట్ టైమ్స్ బ్లింక్ చేస్తామంట అట్లా ఐస్ అనేవి డ్రై అయిపో పోతాయి దాని వల్ల మనకి నెక్స్ట్ అట్లా ఐ ఐ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని
ఉమ్ గిప్పుడు చిన్న పిల్లలు కూడా గేమ్స్ కి బాగా అడిక్ట్ అయిపోయేసి నిద్రలో కూడా ఆ మూమెంట్ అలా ఇలా చేస్తూ ఉండారు
అ
హుహు ఇంకా పేరెంట్స్ కూడా అలానే తయారయ్యారు పిల్లలు తినకపోతే ఫోన్ ఇచ్చి వాళ్ళ గేమ్స్ పెట్టీడం గానీ ఏవన్న బొమ్మలు పెట్టిడమో మళ్ళా ఇలా
అంటే వాళ్ళు జాబ్ తీసుకెళ్లడంతో వాళ్ళకి కూడా ఎక్కువ
ఆ అంటే ఎంత జాబ్ కి వెళ్లినా ఆ అంటే పిల్లలతో కొద్ది గడిపితే వాళ్ళు ఆనంద పడతారు కదా ఫోన్ ఇస్తే వాళ్ళు ఫోన్కే అడిక్ట్ అయిపోయి
ఆ
అయిపోతుంది పూర్వకాలం అయితే ఏదన్నా తప్పు చేస్తే పక్కన పేరెంట్స్ కూర్చో పెట్టుకని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ ఆడ అట్లా ఉన్నారు చెప్ప అంత లేదు ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ ఏమన్నాంటే ఇంకా అన్నిటికీ ఇంకా సూసైడ్ అన్నా సొల్యూషనే పెట్టుకున్నారు జనాలు
ఇంకా రీసెంట్ గా కేరళ లో కూడా ఇన్సిడెంట్ జరిగింది కదా ఎవరు ఒక అమ్మాయి అ రీల్స్ అట్లా పోస్ట్ చేసాను ఇట్లా వీడియో తీస్తా అబ్బాయి అంటే అతను ఏం టచ్ చేయలేదు కానీ ఇట్లా టచ్ చేశాడు మిస్బిహేవ్ చేశాడు అన్నట్టు అ ఏమ పెట్టింది లైక్స్ ఏదో ఏదో సంథింగ్ కోసం పెట్టింది అతడ అలా ఏం చేయలేదు కానీ ఇంకా కామెంట్స్ అవన్నీ చూసి అతనును తీసుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు
చనిపోయాడా
ఆ ఇప్పుడు ఆ అమ్మాయి పోస్టర్లా పెట్టడం వల్ల ఒక ప్రాణమైపోయాం
సోషల్ మీడియాని వాళ్ళు అంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూస్ చేసుకుంటున్నారు అది ఇ కొందరికి మంచి అయితుంది కొందరికి చెడు అవుతుంది
అవునా ఏం చేయలేం ఇంకా
కానీ కొంతమంది ఆ సోషల్ మీడియా యూస్ చేసుకొని బాగా టైం యూటిలైజ్ చేసుకొని జాబ్స్ తెచ్చుకోవడం
ఊమ్ ఏదైనా మనం ఉపయోగించే దాన్ని బట్టి మన మైండ్ సెట్ బట్టి ఉంటది
అవునండి
ఊమ్ ఇంకా అంటే మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ యూట్యూబ్ కానీ బైజెస్ ఇంకా కొన్ని ఉంటాయి కదా వాటి గరం వా ఇటివల్ల మనం స్కిల్స్ కొంచెం మెంటానేన్స్ చేసుకోవచ్చు ఏదన్నా మన ఉపయోగం మీద ఆధారపడి ఉంటుందండి
ఆ
మంచిగాడు తే మంచిగా అవుతాం చెడు పాడితే చెడుగా తయారైత్ ఊహ్మ్ అ తమ చేతుల్లోనే ఉంది ప్రపంచమే మన చేతిలో ఉండిపోయింది
ఎక్కువ పల్లెటూలలో మొబైల్ ఫోన్స్ అంతగా యూజ్ చేయారు సిటీలలోనే మొత్తం మొత్తం ఎక్కువ యూజ్ చేస్తారు దాని వల్ల రేడియేషన్ పెరిగిపోయి పక్షులు గూడా ఆ చనిపోత్ తన్నాయ్
పుస్తకాలు కొనే వాళ్ళు కూడా తక్కువైపోయారు.
ఆ అవే ఫోన్స్లోనే కాద్ స్కూల్లో గుడా ట్యాబ్స్ ఇస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా
అవునవును ఇంకా వాళ్ళ స్కూల్ నుంచే ఇంకా వాళ్ళు చదుపరంగా యూస్ చేసే పర్ల అది ఏదో కొన్నిటికి మాత్రమే యాక్సెస్ అలా పెట్టారు అని విన్నాను
ఆ పెట్టారు కానీ మనం దాన్ని ఏదో చేసి అలా చేయొచ్చంట
ఆప్షన్ గుడా ఏదో కొన్ని కనుక్కున్నారని వచ్చింది టా హ్ హ్మ్ నాకేం నచ్చదది మ్ త మన ఫ్రెండ్స్ గ్రూప్ ఫ్రెండ్స్ గ్రూప్లోనే ఉంటారు ఒక అమ్మాయి నేమ్ తీస్కొని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేడము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు. ఇది అంటే మన ఫ్రెండ్ దే కదా అన్నట్టు వాళ్ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు మెసేజ్ చే అంటే చేయడం అలా కొన్ని అంటే పోస్ట్ చేయడం అలా కొన్ని గుడా జరిగాయి కదా
అలా ఇన్ఫర్మేషన్ అంతా తీస్కొని వాళ్ళు మళ్ళీ
హ్మ్ అంటే ఇంకా ఫ్రెండ్ సర్ కిలో కదా మన ఫ్రెండే కదా అన్నట్టు వాళ్ళు వాళ్ళే అనుకొని యాక్సెప్ట్ చేడము. మెసేజ్కి రిప్లైయిడం అలా చేస్తారు కానీ అది ఎవరో చేస్కుంటారు పేరు మాత్రం వాడుకునేసి
అలా తీస్కొని ఏదో క్యామ్ చేస్తారని కదా
మ్ స్కామ్ బ్లాక్ మెయిల్ అలాంటివి చాలా ఉన్నాయి కదా
అవు
యా
మీరు షాపింగ్ ఆన్లైనా ఆఫ్లైనా చేస్తారు ఎక్కువ
ఏంటైంది
షాపింగ్ షాపింగ్
షాపింగా
ఆ
కొన్ని ఆన్లైన్ కొన్ని ఆఫ్లైన్ అండి
హ
ఇంకా షాపింగ్ తెలిసిందే కదా ఆన్లైన్లో చూసే కొద్ది నచ్చుతూ ఉంటాయి. కొనాలన్పిస్తా ఉంటద్ అంతగా కొన్నండి ఓ విధంగా కొంటానలా ఆఫర్స్ ఉన్నప్పుడు అలా కొంటుంటాను. మీర్ ఆఫ్లైన్ షాపింగేనా
నా షాపింగ్ అంతా మా అమ్మ, మా అక్క వాళ్ళే చేస్తారండి నేను తక్కువ
ఇగ అమ్మనే చేస్తార్ అమ్మా, అక్క చేస్తారు కానీ ఇంకా వాళ్ళక్ తెలీకుండా అట్ల కొంటుంటాను.
ఆ సరే ఇంటికెళ్ళిన్ తర్వాత చూపిరా నేన్ ఈ కొన్నానని
నిదానంగా చూపిస్తాము అప్పుడు అంటే ఏమండ్రింకా సరే అండి బాయ్
బాయ్ అండి బాయ్
గుడ్ నైట్
గుడ్ నైట్
ఉమ్